హలో మేము ఇప్పుడు ఇంట్లో ఉన్నాను బోర్ కొడుతంది కానీ ఈ టైమ్ లో ఏదైనా చూస్తే బాగుంటది అంటే ఇప్పుడు నాకు మూవీ చూడాలుంది ఈ టై లో ఏ మూవీ చూస్తే బాగుంటది మీది ఏదైనా సజెషన్ ఇవ్వగల్తారా
ఇప్పుడు నీకు మీకు ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఎటువంటి మూవీస్ అంటే ఒక థ్రిల్లర్ గా చూడాలనిపిస్తుందా లేదా హారర్ గా
ఏదైనా ఇంకా థ్రిల్లర్ గా హర్రర్ గా అయినా కూడా పర్లేదు అంటే బోరిజం లేక్ కుండా ఉండాలి
మీకు బోర్ కొట్టకుంన్న త్రిల్లర్ జాను లే ద హారర్ జోన్ అట్లాంటివేధన చూడాలి అనుకుంటే ఆ కాంచనా మూవీ చూడండి
ఓకే
అది చనా హార్రరే క్కువ ఉంటుంది కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అన్నమాట మీ హౌస్ కటన్స్ క్లోజ్ చేస్తే కొంచెం నైట్ మోడ్ వచ్చింది అనుకోండి అది ది మీకు ఆఫ్టర్నూన్ టైమ్ లో కూడా పెట్టి చూసుకోవడానికి మీకు చానా హ త్రిల్లినిస్తుంది అన్నమాట
హు అంటే ఇప్పుడు నేను ఆ మూవీ పెట్టుకుంటే ఆ బోరిజ మనేది ఉండదు
నేదే ఉండదు మీరు ఎన్ని అవును మీరు ఎన్ని టైమ్ అన్నా వాచ్ చేయొచ్చు
ఓకే
ఛాన దాంట్లో థ్రిల్లింగ్ ఉంటాయి కామెడీ ఉంటుంది ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ దాంట్లో
ఇప్పుడు అదొక మూవీ నేన సజెషన్ ఓకేనా ఇం
ఉమ్ య అటువంటి మూవీస్ చానా ఉన్నాయి ఇప్పుడు థ్రిల్లర్ మూవీ జానర్ ఎత్తుకుంటే
ఉమ్
మూవీ తీసుకోండి
ఉమ్
అందులో ఒక సై కో ఎలా ఆ కీల్ చేస్తున్నాడు ఆ సైకో ఎవ్వరు ఏంటి అన్నవి కొన్ని సస్పెన్స్ గా మూవ్ అవుతుంది అన్నమాట
ఉమ్
అలా మీరు ఆ అ మూవీ గురించి చానా తెలుసుకుంటారు ఉమ్ చానా ఎగ్జైట్ అవుతారు అనమాట ఆ మూవీ చూసేటప్పుడు మీకే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆ క్యూరియాసిటీ పెరు
ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటారు కాంచన ఈ రాక్షసుడు అనే సినిమా అయితే ఇప్పుడు చూసే బోరిజం అనేది ఓకే ఆ దాన్ కొంత బద్ ఇప్పుడు స్నాక్స్ అనుకో తినచ్చా అంటే అ
అది మీ మీ ఒపీనియన్ మీరు తీస్ పెట్టుకొని తిని సా చూసి చూడచ్చు చూడకపోవచ్చు అది నీ ఒపీనియన్ దాని మేమేం చేయలేం అలా
అంటే మీ సజెషన్ ఇప్పుడు ఈ హర్రర్ మూవీకిి తిన్
ఉమ్మ్ తింటూ చూడండి తింటూ చూడండి ఇంకా బెటర్గానే పది బెట్ ర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది
అంటే ఇప్పుడు ఈ ఇయర్ లో ఏమైనా ఏమైనా టే ఈ మంత్ లో ఏమైనా రిలీజ్ అయ్యే సినిమాలు ఏమన్నున్నాయా కొట్లా నివ్ గా
మ్మ్ ఈ మంత్ లో న్యూ మూవీ అంటే ఉమ్ ధురంధర్ పార్ట్ టూ రిలీజ్ అవుతుంది ఫస్ట్ పార్ట్ చూసిన్ చూశారన్ టే సెకండ్ పార్ట్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుది
హ్మ్ స సరే అండి అయితే ఇంకా